నమస్కారం అండి
ఆ
భోంచేసారా
ఆ భోంచేసామండి ఏం చేస్తున్నారు బిజీగా ఉన్నారా
కాలేజ్ డేస్ ఎలా ఉండేదండి మీకు ఎలా అనిపించేటివి
బర్డి మళ్లీ అదే కొడతారు అయినా కొంచెం బానే క్లాస్ లో జరిగేది ఫెద పార్టీ ఫ్రెష్ బాగా జరిగినాయి హా
బాగా ఎంజాయ్ చేసేవాళ్ల
అలా జస్ట్ అంత ఎక్కువేం లేదు నా ఫ్రెండ్స్ ఫోర్ మెంబర్స్ ఓ ఆ బాగా ఫ్రెండ్స్ తో బాగుంటు ఉ
ఏంది మీరు ఏ సబ్జెక్ట్ బీ కామ ఆర్ బి ఎస్ సి హా మీ బాగా చెప్పేవారా మీ కాలేజీలో స ఎట్లనో ఉంది ఇగ ఆ మాతి అంతేం చెప్పిన వాళ్ళు ఏదో యావరేజ్ లో చెప్ప వాళ మేమే చూసింది ఉండేవాళ్ళం అండి ఇంకా మనమే ఇంకా మనమే చదువుకోవాలి కదా ఇంకా అంతగా ఫ్యాకల్టీ చూస్తే ఇంకా అంతంతత్ర. ఉండేవాళ్ళు అ అట్ల అయితే ఇంకా మే బా కానీ బా. బాగా మాతో టైమ్ స్పెండ్ చేసే వాళ్ళుగా చెప్పేవాళ్ళు
అ అ
నిమ్ మైతే ఇ ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళే వాళ్ళ అలా బాగా అంట అంటే ఇలా కాఫీ షాప్ దగ్గరలో ఉంద ఏంటంటే తీ మంట అ
బ వెళ్ళ మాట్లాడతాం
కేఫ్ వెళ్లి అ మేము అలా బయటికి వెళ్లే వాళ్ళం అవును అంతే మమలుగా ఇం ఫ్రెండ్స్ తో వెల్లి అట్లా థ్యాంస్ స్పెండ్ చేేసి
హ
టైమ్ స్పెండ్ చేసి బాగా ఉండేది కాలేజ్ బెటర్ డేస్ ఇన్ మైఫ్ అపిట్ట ఆండేది ఆ ఇంకా అంటే ఇంకా అంతా చదువుకున్న సేమ్ లు వేస్తే ఇంకా చదువుకునేదే సరిపోతుది సేమ్ ముందర అంతా ఏం చదవం సమ్ వచ్చిందంటే అబ్బు చదువు కొంటాం ఇదే ప్రాసెస్ మీరు ఇట్లా చేస్తందా.
అంతే మధ్యలో మాకి ఇది బెడతాండ్రి టెస్ట్ లో మిడ్ ఎక్జామ్ ఆ
ఆ అబ్బుడు చదువుకుండ వాళ్ళమే బాగా
ఆ చదువుకొని కొంచెం జస్ట్ ఇంగ మార్చి అంటే కొంచెం ముందే చదువు అందేం చదవంలే అబ్బుడు అబడే ఇదైతే
ఆ అందరు అంతే ముందుగా అసలు ప్రి పెరుగా ఎగ్జామ్స్ వస్తుందంటే బుడ్ చదువుకుంటాం ఇంకా మీ కాలేజ్ లో ఫెస్ట్లు బా చే
పొబ్బులో చే ఫెస్టివల్
మీరు ఇన్వాల్వ్ అయితాంట్రా ఫెస్ట్ లో
ఆ ఇన్వాల్వ్ అయితాంటిమి
మ మా ఎంతద మా దాంట్లో చేనే చేయరు ఏం ఫ్రెస్ట్లు జరిగేవి గాదు ఊరినే కాలేజ్కి పోల్ల చదువుకోల్ల ఇంక ఇంటికి వచ్చేయళ్ళ
ఇంకేం లేదు బాగజెస్తాండ్లె ఏదైనా
మళ్ళీ ఇంకా డ్రస్ కోడ్ అంట ఏ పెద్ద సిస్టమ్ కాలేజ్ లో
హ్మ్
ఇక్కడ అలాగే
మాకి అంతే దంసడు
ఆ
కళ జాస్దివిల్రా మాములగంతా యూనిఫామే
ఆ మాగ్గూడా చాలా సుష్టంగా ఉంది కాలేజ్ అయితే అలా అయిపోయింది స్కూల్ డేస్ స్కూల్ లో ఉన్న
స్కూల్లో ఉన్నప్పుడు కూడా బాగా
ఫ్రెన్స్ సో అప్పుడు ఫ్రెండ్సే ఇంగా క్లోజ్ ఉన్నారా కాలేజ్ వరకు
గూడా అప్పుడు ఇంకా పోటీ ఎక్కువ నేను ఎక్కువ మార్క్స్ అట్లా బాగా చదివిన టెన్త్ లో
ఆ అట్ను ఉంటేనేనండి మనం ఇంకా చదువుం కొలా అబ్బా వాళ్ళకన ఎక్కువ
ఆ టెన్త్ లో అట్లా బాగా చదివాను ఇంటర్ మరి అంత పోటీ గా ఏం చది చ్చ దవల జస్ట్ అట్లా డిగ్రీలో ఉండే పోటీ మరి
అవ్ అట్లా ఉంటేనే బాగుండ్
మ్మ్ కడిపాలంటారు ఒక మార్క్ అయినా కొలా రా కృష్ణ
ఇంకా స్కూ లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఇప్పటికి ఉంటే బెటర్ వాళ్ళే మంచి మనకి బాగా ఉంచి
మాళ్ళా ఉంటారు ఆ
మన గురించి బా తెలసిన వాన్ తో ఎట్లా ఉండాలో వాళ్ళకు తెలుస్
ఆ తెలిద్ అ డిగ్రిీ వాల్ కూడా బాగా అర్థం చేసుకుంటారు అప్పుడు కూడా మైండ్ మేచూర్ అయి ఉంటది కదా బాగా అర్థం చేస్తుంటారు
ఆ అది కూడా నిజమే మ్మ్ ఇంకా మీరు టూర్స్ కి ఏమైనా వెళ్ళారా? టూర్స్ టూర్స్ లైక్ షిర్డీ తిరు లేకపోతే వాటర్ ఫాల్స్ ఇట్లా ఎక్కడికైన వెళ్ళినారా?
నీ వెళ్ళినాం అంతే టూర్ అంటే మేం ఫ్రెండ్స్ ఒకటే
ఫ్రెండ్స ఎ వెళ్ళారా? ఎక్కడదది
ట పక్కన మ
ఆ ఓకే ఓకే అక్కడా వాటర్ టాయ్ బాగా ఎంజ్
ఫాస్ లాగా వాటర్ ఉంటాయి ఫాల్స్ లా ఏం రావు అది డైరెక్షన్ లో ఎట్లా పడతాయి స్మూత్ గా అంటే ఫ ఫాస్ట్ గా వచ్చినయి అనుకో ఫాస్ట్ గా వాటర్ ఫాల్స్ లాగే ఉంటాయి సేమ్
మీరే ఫ్రెండ్స్ తొ ఓ గ ట్రిప్ వెళ్లి ఎంజాయ్ చేస్
ఆ చేసినం ఫైనల్ ఇయర్ లో అనుకోకుండా చేసినం ఎంజాయ్
బెటర్ మాయ మై తె అ అసలు ఎప్పుడూ అలా వెళ్ళనే వెళ్ళలేదు అదొక్కసారి కూడా లక్ అట్లా టైం పెంజలని ఉండాలి ఉన్నపూ ఇప్పుడు ఇంకా మనం వెళ్లేే ఎంజాయ్ చేయాలి వాళ్ళతో కలిసి మళ్ళ టైం రాదు అట్లాంటి టైం ఉన్నప్పుడే మనం వెళ్ళాలి
అ
టెంపుల్స్ కి వెళ్ళలేదా ఫ్యా
త్యా మామూలు మా ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ అమ్మవారి టెంపుల్ అంతే
ఆ తీరు పతి శ్రీశైలం
ఉమ్
అరుణాచలం లా
ఫ్యామిలీతో వెళ్ళకా మా
అడి
అరుణ చిల మలా అనిపించకు
చెంట సారు ఫస్ట్ టైం కదా కొంచెం
మంచి ప్లేస్ కదా అంటే బాగా భక్తిగా ఉంటారు అందరుూ వెళ్తారు ఈ మధ్య చాలా ఫేమస్ అయిపోయింది అరుణాచలం అంట స తెలిని వా అలాంటి ఎవ్వరు లేరు మున్న అక్కడ ఉన్న వాళ్ళు అయితే తిరునామల అయ అంటారు మనం తెలియని ళ్ళ వా అరుణాచలం అరుగుల అ కానీ నడవడానికి చాలా శక్తి ఉండాలి ఎన్నో ఎన్ని కిలోమీటర్స్ తో ఉందంటారు
హ
త్రీ కిలోమీటర్ సను కుంటా కదా
రదు కొ పర్వదు మంచిసలే నింకా అంత అ కానీ చాలా మంది నడుతున్నారు మనం భయపడుతున్నాం అంటే
ఉ ఓపికతో ఉండి నడి సే సరిపోతారు మేము అనునాచన వెళ్ళలేదు కాని రిడి వెళ్ళం ఒకసారి బర బెస్ట్ చిన్నప్పు ఎప్పుడు ఎప్పుడ కొస ఆర్మ ఇలా పోవడానికి ఒక రోజు ఒక పగలు ఒక రాత్రి సరిపో పోతద ఇంద రావడా అనికినికి హ పోదురా అ ఆడే హగవ మూడు రోజు సరిపోతుదు రెండు రోజులు ఇగ వెళ్ళి నవవు శరీరి దేవుని దర్శించు ఇతా వచ్చేస్త కానీ బాగుంది ప్లేస్ ఇంకా అక్కడ చ చుట్ట చుట్టుక్కల గుడి చుట్టుపక్కల అయితే డోర్లు కూడా వయ్య డి అట్లే ఓపెన్ లో పెట్టింటారు ఆ గుడి వల్ల అంటే చెప్తారు అక్కడ ఉన్న వాళ్ళు ఏ ఎవ్వరు రాదు ఆ గుడి ఉండడం వల్ల మేము ఇలాగే ముందు కాలం నుంచి అట్లాగే వస్తుందండి వారసత్ డోర్ కుండా హౌసెస్ ఉన్నాయి చుట్టుపక్కల ఒక పడ్ ఉంటాది కుడి దగర ఆ అది కూడా బాగా అనిపించింది నాకు కొలంలాగుంటది ఇట్లా అదే సిరిడి వెళ్ళా నేను అంతే తిరుపతి చా సాధవద తిరుపతిద బా మంచి ప్లేస్ వెళ్ళని వాళ్ళ అంటూ చ ఎవ్వరు వెళ్ళండి ఆల్మోస్ట్ అందరుూ వెళ్ళం ఇంకా ఇంత ఫేమస్ అంటే ఇంకా జనాలు కుప్పలు కుప్పలు కుంటారు మీరు తిరుపతి వెళ్ళలేదు
ఉహుహు బా క
ఫుల్ డేస్
ఊ స్కూల్
ఉ అప్పుడు రష్ ఎలా ఉంది
ఆ ఫుల్ అంటే అప్పుడు తీస్కుంటే ఇప్పుడు కొంచెం త
ఆ అంతే తిరు పతి ఏ పి అట్లాబ ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ జనాలు ఉన్నే ఉంటారు. మరి ఇంగ తిరుపతి లడ్డు ఇంగ చాలా ఫేమస్ కదా అక్కడ అసలు ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు అందరికి ఇంకా అలా అంటే ప్రసాదం చాన
ఫేమసు ఉ
ఇంకా నడిచిపోవడం కూడా చాలా బా అనిపిస్ తది మేం వెళ్ళినప్పుడు
దలేనప్పుడు నడుచిన వెళ్లాలా
నడుచుకుంటూ వెళ్ళారా బస్ లో వెళ్ళేదా మరి ఎప్పుడు
కుడా ఒకసారి ట్రై లేద్ లేదు నడ్చుకుంటనే వెళ్ళినం
మేం బస్ లో అస్సలు వెళ్ళలేదు వచ్చేటప్పుడు బస్సు లో వస్తాం, వెళ్ళేటప్పుడు ప్రతిసారి నడుచుకుంటే పోతాం. ఇంకా బాగా అనిపిచేది మాకు అలా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు పైనున జిం కలు అన్ని బాగా అనిపిచే కిందిక్ చూస్తే అని అడవాక అట్టుంటాది అది ఒక ఎక్స్పీరియన్స్
ఉ
ఓకే థ్యాంక్ యూ అండి మీ సమయాన్ని మాక్ ధన్యవాదము